ఆ మా అన్న పెళ్ళి ఉంది ను ఒక రెండో ఒక మూడు నాలుగు రోజుల ముందోస్తావా
అవునా కంగ్రాడ్స్ ఫస్టేయే మీ అన్నకు ఆ ఎప్పుడు పెళ్లి
ఒక టెన్ డేస్ లో ఉంది నువ్వు మా ఇంట్లో పనులు చేయడానికి మాకంతగా రిలేటివ్స్ ఎవరు లేరు నువ్వు ఒక టెన్ డేస్ ముందు వస్తే మాక్కొచెం హెల్ప్ గా ఉంటుంది
ఓష్ ఓ డెఫనెట్ గా కచ్చితంగా వ తను ఎక్కడ పెళ్ళి
ఇక్కడే కదా మా ఊ ఊరి దగ్గర కదిర్లో
అవునా ఓకే ఆ ఇంకేంటి మరి పెళ్లి పళ్ళు స్టార్ట్ యా బ బట్టలు షాపింగ్ అంతా అయిపోయిందా
ఇంకా లేదు మీరు ఒచ్చి మాకు హెల్ప్ చేస్తే నువ్వేమన్నా చెప్తావా షాపింగ్ మాల్స్ అట్లా ఏమన్నా ఉంటే నీకు తెలిసి నేటివి రిలేటివ్స్ ఎవరన్నా షాప్స్ ఉంటే చెప్తే మేము వెళ్ళి షాపింగ్ చేస్తాం
మాకు పైగా పెద్దగా అంతగా ఏం తెలియదు బట్ మళ్ళీ కాల్ చేసినప్పుడు చెప్తాను మా పేరెంట్స్ని కనుకొని ఎక్కడ మంచి పెళ్ళి షాపింగ్ చెయ్యచ్చు అని మీ వదిన ఏం చేస్తాది
మా వదినా సాఫ్ట్వేర్ ఇంజినియర్ కా కానీ రీసెంట్ గా సాలరీస్ ఇవ్వట్లేదని చెప్పి రిజైన్ చేసి వచ్చేసింది సో ఇప్పుడు ప్రజెంట్కయితే ఇంట్లోనే ఉంటది
అవునా ఓకే ఇంకేంటి మరి ఇంద సందడిగా ఉంటది కదా ఇంట్లో ఫంక్షన్ అంటే ఎలా ఉంది బాగా ఎంజాయ్ చేస్తున్నారా కజిన్స్ తో అంతా
ఆవును ఇంకా రిలేటివ్స్ అస్తూ ఉన్నారు మీరు వస్తే ఇంకా పసుపు అవన్నీ ఉంటాయి కాబట్టి నాకి అంతగా తెలీదు ట్రెడిషన్ గురించి నువ్వేమైనా చెప్తావా పెళ్ళి ఎలా స్టార్ట్ చేస్తారు అట్ల ఏమైనా
మా అంటే కొంతమంది కొన్ని కొన్ని ఏరియాస్ లో కొంతలా జరుగుతుది బట్ మీ కల్లా ఎలా జరుగుతుందో తెలీయదు బట్ మా సైడ్ అయితే బాగా జరుగుతుంది లైక్ పసుపూ దంచడం కానీ హల్ది కానీ సంగీత్ కానీ మెహందీ ఫంక్షన్ అ అలా చాలా బాగా ఉంటుంది బాగా ఎం ఎంజాయ్ చేయోచ్చు ఒక త్రీ ఫోర్ డేసు చలా బాగుంటది ఫ్యామిలీ అంతా కలిసి బాగా ఎంజాయ్ చేయొచ్చు
ఊమ్ నేను రీసెంట్ గా చూసిన మా అత్త కూతురు పెళ్లి ఎలా చేసారంటే ఆ పసుపు దంచే రోజ్ జు అందరు రే రిలేటివ్స్ వస్తారు ఆ పసుపు త కొమ్మలు తెచ్చి రో రోట్ లోకి వేసి దంచి ఇలా స్టార్ట్ అవుతుంది పెళ్ళి సో మా అన్నది కూడా మేము అలాగే చేస్తాం సో మీరంతా వస్తే మంచిగా చూసి ఎంజాయ్ చేయొచ్చు
కచ్చితంగా వషమ టన్షన్ తెచవ
ఖచ్చితంగా రండి అందరూ అండ్ పెళ్ళి ఎలా చే అంటే ఫ్రెండ్స్ అందరు వస్తారు మీరు కూడా ఖచ్చితంగా రండి
అయితే ఇంకేమి ఫుల్ ఎంజాయ్ అన మాట ఇంట్లో ఫంక్షన్
అవును ఫుల్ ఎంజాయ్ గా జరుగుతుంది ప్రజెంట్ క అయితే పనులు చిన్న చిన్నగా స్టార్ట్ చేస్ న్నాం ఇల్లంతా సర్దుకుంటున్నాం అండ్ పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా అన్న పెళ్ళికి ఇంకా అన్ని స్టార్ట్ చేయాలి అందుకే నీ హెల్ప్ కోసం ముందునే కాల్ చేసి చెప్తున్నాను
ఆ ఖచ్చితంగా వస్తాను
ఊమ్ పెళ్ళి తర్వాత మళ్ళా మా వదిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం అక్కడికి కూడా మీరు రావాలి అక్కడంతా డీజే మంచిగా ఊరేగిస్తారు కదా సో అంతా వచ్ చ్చి మంచిగా సాంగ్స్ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు
ఓకే డెఫనేట్గా ఖ చ్చితంగా వస్తాము మాకు కూడా చాలా రోజులు అయింది ఏ పెళ్లి చూడలేదు ఇప్పుడు కచ్చితంగా వొస్తాం
ఉమ్ ఆ తర్వాత ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్ తర్వాత నా పెళ్లి స్టార్ట్ అయితది
ఓకే కంగ్రాట్స్ ఫర్ యూ ఆల్సో
థ్యాంక్ యూ
హమ్
నీ పెళ్లి ఎప్పుడు ఏమన్నా అనుకుంటున్నారా ఇంట్లో
ఆహ్ ఏయ్ ఇంకా ఏం లేదు నా పెళ్లి గురించి అయితే ఏం పెద్ద టాపిక్ లేదు ఫస్ట్ ఇంకా జాబ్ లేదు సో జాబ్ వచ్చిన తర్వాత చూస్తామని
ఉమ్ ఇప్పుడు ఏం చెస్ స్తున్నారు మరి జాబు
ఇంకా ఏం జాబ్ చూస్తున్నావు ఇంకా ఏం జాబ్ చేయలేదు, ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అంతే
అవునా
అవును మీ వదిన్ని మీరు ఎలా చూశారు ఈరోజుల్లో చాలామంది మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ లో చూస్తున్నారు కదా, మీరు ఎలా మీ వదిన్ని లైక్ మ్యాట్రిమోనీ వెబ్సైట్సా, లేదంటే మీ రిలేటివ్స్ ఆ
అవును తను మామ మా పెద్ద మామ కూతురు సో తను కదా మా అన్నయ్య బావ అయితాడు, మా మమ్మీ అత్త అయితది, సో ఇట్లా వరుస చేసుకుంటున్నాం అన్నమాట
మామూలుగా మన తెలుగు పెళ్ళిళ్ళంటే చాలా గ్రాండ్గా ఉంటాయి కదా మీరేలా అనుకున్నారు అంటే గ్రాండా సిం పులా
లేదు, మేము సింపుల్ గానే చేద్దాం అనుకుంటున్నాము, కానీ మా మామ వాళ్ళు ఏమంటున్నారంటే ఉండేది తను ఒక్కతే అనమాట కూతురు సో కొంచెం గ్రాండ్ గానే పెళ్లి పన్ మండపం చే బుక్ చేసి ఇలా చేద్దామంటున్నా రు మా డాడీ వాళ్ళేమో, వద్దు ఇంటి దగ్గరే చేయండి బాగుంటది అందరు ఉన్నట్టు ఉంటది బాగా హడావిడిగా ఉంటది అని చెప్పి చెప్పారు సో ఇంకా వాళ్ళు మేము అయితే ఇంక ఇంటి దగ్గరే చేద్దాము అని ఫిక్స్ అయ్యాం అనమాట్ ట
ఇంకా మరి
పెళ్ళి విందుకు ఏమేమి అనుకున్నారు భోజనాల్లో, ఎన్నెన్ని టైప్స్ అనుకున్నారు క్యాట్
ఆ మా మా దాంట్లో క్యాటరింగ్కి వచ్చేసి ఐటమ్స్ ఒక సెవెన్ అనుకున్నాము ఆ మార్నింగ్ టిఫిన్ ఉం టది సేవ్ అం పొంగల్ కాని ఉప్మా కాని చేయిస్తాము మధ్యాహ్నం అన్నం పో ప్పు, రసం, సాంబార్, వడియాలు, పెరుగన్నం ఇంకా బజ్జీ అని అనుకున్నాం ఇంకా దీంట్లో మెను చేంజ్ కూడా చెయొచ్చు ఇంకా ఎవరైనా మంచిగా ఫుడ్ ఇట్లా క్యాటరింగ్ వాళ్ళు ఏమన్నా నీకు తెలిసుంటే కూడా చెప్పు మాకి
ఆ ఖచ్చితంగా
ఇంకా మాకి హల్దీకి మెహందీకి డెకరేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఎందుకు అడుగుతున్నానం రీసెంట్ గా మీ అక్క పెళ్లి జరిగింది కదా నీక్ అలా తెలిసేమో ఎవర్
ఆ నాకు తెలుసు మరీ నీకు వాట్సప్ చేస్ మరి ఆ
అలా తెలిసిన వాళ్ళ అయితే కొంచెం అమౌంట్ తక్కువ పడుతదీ, అండ్ మనం ప్చ్ చెప్పొచ్చు ఇలా ఇక్కడ బాగలేదు ఇలా చెయ్యండి అని కదా అందుకు అడుగుతున్నాను.
ఒకే ఇంకేం మరి అయితే ఫోటోగ్రఫీ అంతా చాలా ప్రీ వెడ్డింగ్ షూట్ ఏమన్నా ప్లాన్ చేశారా.
ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ఏమి లేదూ, కానీ ఆహ్ ఆ వాళ్ళూ నార్మల్గా బావ మార్దల్ కదా వాళ్ అదంతా ఏమ్ వద్దు మాకీ, అని అంటున్నారు ఏమో చూస్తాం చూసి ఇంకొకసారి డెసిషన్ తీసుకొని చెయ్యాలనుకుంటున్నాం.
ఒకే. అవును మరి ఎంగేజ్మెంట్ అయిపోయిందా.
ఎంగేజ్మెంట్ అయిపోయింది ఒకా వన్ మంత్ బ్యాక. సో అది కూడ బాగా జరిగిం ది. మా ఊరూ దగ్గర టెంపుల్ ఉంటే సింపుల్ గానే, అంటే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ మా ఫ్యామిలీ సైడ్ మాత్రమే ఉండీ, ఆ నార్మల్ గా ఇలా పెళ్ళి ఆ అంత గ్రాండ్ గా లేకుండా ఊర్హనే నార్మల్ గా చెప్పిచేశ్ నమూ. సో కొంచం పెళ్ళైనా గ్రాండ్ గా చేయాలని చెప్ ప్పేసి ఇప్పుడూ అందరినీ ఇన్వైట్ చేసి అలా చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిల్చుకొనీ ఖచ్చితంగా రావాలి ఒక టూ త్రీ డేస్ ముందన్నా రావాలి.
యా ష్యూర్ ఖచ్చితంగా వస్తాము.
ఉమ్ మీ అక్క పెళ్ళిలో మీరూ ఏమేమి పె వంట వంటల్ పెట్టిచ్చారూ.
మేమూ, మేము కూడా అంతే నార్మల్ గా స్వీట్ స, అన్నం, పప్పు రసం, సాంబార్
మేము మా అన్న పెళ్ళిలో కూడా ఇం అట్లనే అనుకున్నాము. నాకి కార్డ్ రైస్ బాగా ఇష్టం అనీ అదొకటి మెన్యూలో అద్ ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా
ఆ ఖచ్చితంగా ఉండాలి విత్ ఐస్ క్రీమ్ కూడా ఉండాలి.
డెసర్ట్స్ ఇలా కొంచం అనుకుంటున్నామూ. ఇంకా ప్లానింగ్ ఫిక్స్ అయితే చెయ్యలేదు చెయ్యాలి, ఆ ఫైనల్ గ కొంతమంది డెసిషన్స్ తీసుకొని చేద్దామని వెయిట్ చేస్తున్నాం.
ఒకే మరీ పెళ్లికూతురు బట్టలు మీరే పెట్టాలి కదా. దానికీ ఎక్కడా ప్లాన్ చేస్తారు పట్టుబట్టలూ ఎక్కడా తీసుకోవాల అనుకుంటున్నారు.
మాకి నియర్ బై వచ్చేసి మంచిగా పట్టు మంచిగా అన్నీ దొరికేదంటే ధర్మవరం. సో అక్కడ ఏమన్నా ప్లాన్. అక్కడ కొనుక్కోవాలి అని అనుకుంటున్నాము. తనేమో హైదరాబాడ్ కి ఎళ్దాము అక్కడయితే అన్నీ ప్చ్ ఉం టాయి జ్యువలరీ సెట్స్ అన్ని అక్కడే తీసేసుకోవచ్చు ఒకేలాగా అంటుందీ.
ఓకే
సో వెళ్లాలి
హ్మ్ హు మన ధర్మవరంలో కూడా చాలా పట్టు చీరలు అయితే ఫేమస్ తే
ఆ
ఆ
ఫేమస్ కదా మ మంచిగా ఫ్రాబ్రిక్ అంతా బాగుం టది మనకి రీజనబుల్ ప్రైస్ లో కూడా దొరుకుతాది అని అందుకు అక్కడికి ఎళ్దాం అనుకున్నాం ఇంకా పెళ్లి కొడుక్కి అవన్నీ వచ్చేసి ఇంకా ఇచ్చే వాళ్ళకి ఉంటాయి కదా అవన్నీ మేమొద్దు కజ్జిల్లోనే తీసుకుందాం అనుకున్నాం
ఓకే కచ్చితంగా ఫ్యామిలీతో పాటు వస్తము మేము కూడా ఇట్లా చేస్తాం
హ్మ్ అందరూ ఖచ్చితంగా రాండి ఆంటీ అంకులకి కూడా చెప్పానని చెప్పండి
ఓకే
హ్మ్